హలో మా ఫ్రెండ్ ఫేస్ ప్యాక్ పెట్టింది అమ్మాయి మొత్తం రుద్దింది ఫేస్ రెడ్ అడ్డయిపోయింది
ఆ
మొత్తం ఆ నాక్కాదు మా ఫ్రెండ్ అది స్పెట్స్ పెట్టుకొని క్యూట్ గా మంచి అమ్మాయి అమ్మాయికి
అయ్యో సెన్సిటివ్ అయి ఉంటుంది ఏమన్నా ఆయిల్ ఏమన్నా మాయిశ్చరైజర్ పూసుకోం
మాయిశ్చరైసర్ పూసుకో అమ్మాయి వేజలిన్ పూసుకో అంటే అమ్మాయి అందంగా ఉంటుంది కదా ఆల్రెడీ రెడ్డీష్ గ ఉంటుంది చూసేకి ఇంకా అంతా పూసీ రాసీ రెడ్ రెడ్ రెడ్ రెడ్ గా తయారయింది
నీలాంటి వాళ్ళు అయితే అవన్నీ యూజ్ చేయాలి వాళ్ళకెందుకు
మ్ అంతలే నా అంత అందంగా మారడం ఎవ్యరివల్ల కాదు
ఓహో మీ కల అర్థమయి హలో
మ్ పోసిందా ఇంకే మీ
మ్ చెప్పాలి నువు ఏ డిష్ బా వండుతావ్
నేనూ అన్నీ చేస్తా
అన్నీ చేస్తావా
ఉ ఏదైనా సరే
అంటే బాగా ఈ ఇది అయితే
అట్లేంలా అన్ని పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ టోమాటో చట్నీ బా వస్తది
ఆహ అంటే అదీ ఈజీ కాబట్టి ఒకవేళ చేయమన్న సరే ఇన్ జూలై అనేసి వచ్చా ఆర్ డిష్ పే చెప్పినావ్ కదా
ఐ కన్ కుక్ ఇట్ బాగ అవ్వొద్దు అవ్వకూడద్ నువ్ నువ్వేది నువ్వేదో అన్నవ్ కదా గోబి నా
నేను నేన్ చాలానే చేస్తా కానీ వ్ సరే రానిదంటే నాక్ పప్పు పప్పు
ఏం పప్పు
అన్ని పప్పు నాకెందుకు పప్పు ఎప్పుడు సరిగ్గా రాదు
పప్పు ఆ వచ్చు బా చేస్తా
స్టార్టింగ్ లో చేసిందే నేర్చుకుందే పప్పు అప్పుడు అసలు చాలా బాగుండేది మా అమ్మ కూడా అసలు ఎప్పుడ్ చేసినావా నువ్వే తాా అనేది కానీ తర్వాత తర్వాత ఎందుకో మరి పప్పు చేసేదే రాకుండా అయిపోయింది నాకు
ఓ సో సాడ్
ఆ
అంటే అలవాటు తప్పిందివరు
అ లేదు చేస్తూ ఏమో అయిండొచ్చు
అంతే లైఫ్ లో అన్ని కొద్ది రోజులే
మొన్న రిలేటివ్స్ వచ్చినప్పుడు నేను ధమ్ బిర్యానీ చేశాను
హ్మ్
వాళ్ళేమో పొగుడుతన్నారు ఒక పక్క నేను చేసాన్నప్పుడు అమిష అమిషా వంన్ టల్ బా చాయి
తో ప్
ఈ అమ్మాయి బా వంట చేస్తది అని అన్నారు అవునా అనేసి నేను కూడా ఇంకా మంచి కాన్ఫిడెన్స్ చేస్తున్నా కానీ లాస్ట్కి ఏమో అది రైస్ ఓవర్ కుక్ అయిపోయి ఓవర్ కుక్ అయిపో ఆట్లాయి పోయింది అందుకని ఇంక అప్పటి నుంచి
పోగుడిచ్చుకోకూడదు అనుకునం
ఆ లేద్ చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయిన్నారు అసలుప్పుడే
అవునా పో షట్ సూసైడ్
తింటాలేవా ఇంకేంటి నువ్వు తిన్నావా
తిన్నాద
ఉ
ఏమి ఎవరు మీ మీ అమ్మగారా
అవును
వేరే వాళ్ళతో మాట్లాడతానవు అని అనుకుంటా అన్నారేమో
అవును అనుకుంటానరేమో అంటే లేదు టూ ఓ క్లాక్ అవుతుంది గదా అందుకే నువ్వు టైంకి లంచ్ చేయకుండా ఏంది అని కోప్పడతావు
నేను కూడా పోయి హెడ్ బాత్ చేసి రామ్ రెడీ అవ్వాలి
అవునా ఎప్పుడు స్టార్ట్
మార్నింగ్ నుంచి ఉంటది మార్నింగ్ నైన్ థర్టీ టు న నైట్ టెన్ థర్టీ దాకా బట్ ఇప్పుడుంతా కేరళ వాళ్ళుస్తారు రామ్ స్తే సో అంత ఇంట్రెస్టింగ్ ఉండదు ఎండ్ ఒక్కటి గదా ఎందుకోని వెళ్ళాలి మీమే ఈవినింగ్ వెళ్తాం ఈవినింగ్ కొంచెం సింగర్స్ శీవల్ ఇస్తారు బాగుంటదని ఈవినింగ్ ఒకేసారి సిక్స్ కాట్ల వెళ్తాం రెడీ అయి దే మరి
ఏముంది మీరే చెప్పదు ఆ అవును వెళ్ళండి
ఉ ఇన్ కొద్దిసేపు మీతో మాట్ రెడీ చేల్డమన్నా
ఏ కార్టూనంటే ఇష్టం నీకు
నాకు డోరెమోన్ సెంచాన్ ఇంకా అప్పట్లో ఒకటి వస్తుండే ఐడి అని చాలా బాగుండేది అది
మీరు చూడట్లేదు అంతా ఇప్పటికి కూడా ఐడియా వస్తుంది
అవునా అంటే లైక్ మేము ఇంట్లో ఉన్నాం పెద్ద వర్స్
ఓ అవును కదా కానీ మనం వేరే యాప్స్ తో గూడా చూడొచ్చు కదా
చూడొచ్చు కానీ అంత టైం ఉండదు కదా ఏదో ఒక పని చెప్తారు ఉ
కోల్ కదా
ఇంకా ఐడి డోరామాన్ అనుకుంటా ఉంటే నెక్స్ట్ అట్లాంటి ఒక కార్టూన్ క్రియేట్ చెయ్యాల నేను జాబ్ లేకపోదు
అది ఇంకా ఇంకా మంచి కదా మంచి
అంటే అంత బ్రెయిన్ పని చేత్తుదా
ఏమో మనకు ఏమోనా క్రియేటివిటీ ఒక హిడెన్ టాలెంట్ ఏదన్నా ఉందేమో
టిని
నా హిడెన్ టాలెంటా ఎప్పుడు ఆలోచించలేదు అది హిడ్డన్గానే ఆల్ పొయింది
ఓ అన్ తె లేండి హిడెన్ హిడెన్గా ఉంటేనే బావుంటాయి నిసెవాలు కావాలి అంటే బా
ఉమ్ అవునులే కానీ దాన్ని బయటికి తెప్పిచ్చాలి ఏదో ఒక రోజుకి తెప్పిస్తా
ఉ అ
ఒకసారి మీటింగ్ లో నీ హిడెన్ టాలెంట్ ఏంటంటే ఆ అసలు రీడింగ్ స్టోరీస్ అని చెప్పకుండా రైటింగ్ స్టోరీస్ అని చెప్పా
ఓ షట్
ఆయనేమో ఆ నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు స్టోరీ చెప్పాల్సిందే అన్ టున్నారు
ఏదో ఏదో చెప్పి కవర్ చేస్ టే అలా అలా
అవు ఎందుకు నీ ప్రాణాం మీదకు నువ్వే తెచ్చుకుంటా ఉంటావు కదా
అవును ఒక్కోసారి ఎందుకట్లా చేస్తానో నాకే తెలీదు
ఉమ్ చెల్లేందో
ఆ
అప్పుడప్పుడు అట్లా మన మంచికే అన్నీ
ఆ అంతే అలా అనుకుని మూ ఆన్ అయిపో లేదు నేను పోస్ట్ పోన్ చేస్ తా నేను బయటున్నాను నా స్టోరీ రాసిన బుక్ మా ఇంట్లో ఉంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం చెప్తాను ఖచ్చితంగా అని చెప్పాను
వాళ్ళేమో అది సీరియస్ తీసుకొని ఇంకో మీటింగ్ షెడ్యూల్ చేసినారు ఖచ్చితంగా చెప్పాలని
ఊహూ మరి
ఆ మీటింగ్ లో ఏదేదో వేరే వేరే ఏదేదో మాట్లాడేసాను. టైం అయిపోయింది. ఇంకప్పటికే సరేలే అని వదిలేసారు.
మరి ఎప్పుడు నెక్స్ట్ నువ్వు వెళ్ళేది. నీ ఊరికి నీకు నచ్చిన ఊరికి.
నేనా నేను నెక్స్ట్ మంత్ లో వెళ్దాం అనుకుంటున్నా.
మమ్మల్ందరినీ మర్చ్
లేదులే ఎందుకు మర్చిపోతా
ఎంత మర్చ్ పోయినా అప్పుడప్పుడు. గుర్తుతెచ్చుకో నీకోసం ఒక ఫ్రెండ్ ఉంటది.
ఆ ఉహ్ మీర్ మీ ఇంట్లో అందరు బాగున్నార.
ఆ బాగున్నార్
అందరుూ కూషాళ్లమేనా మీ చెల్లెలు, తమ్ముడు స్కూల్లోకి ఎళ్తున్నారా
ఎల్తోన్నారు ఇప్పుడు వాళ్ళకు మార్నింగ్ స్కూల్స్ ఆ సరే మరి బాయ్